బావున్నా
బానే ఉన్నానండి
ఏం చేస్తున్నారు సార్
ఆ ఏముందండి ఖాళీగనే ఉన్న
మ్ హు
మ్ఁ మీ పాప బాగుందా?
ఆ బావుంది సార్.
మ్ టీ తాగారా అండి?
ఆ తాయినం సార్ మీరు?
ఆ నేన్ తాగాననండి
అ ఏం చేస్తున్నర్ సర్ ఖాళీగనే ఉన్నా
ఖాళీగనే ఉన్నానండీ అమ్మ వాళ్ళు బయటకెళ్ళారు. మ్ మ్మ్ఁ మ్మ్ మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారండి?
ఏం లేదు సార్ ఖాలీనే పని అయినంక కూసుంటం
హ్మ్ ఇప్పుడు తీర్థయాత్రలకు గాని గుడ్ళకు గాని వెళ్తుంటారా అండి?
ఆ వెళ్తం సార్ గుడ్ళకి ఎళ్తం సార్ మ్
ఇప్పటి వరకీ ఏ తీర్థయాత్రలకు పోయారు ఏ గుళ్ళకి ఎళ్ళారు ఎన్నిసార్లు పోయారు?
అంటే ఇక్కడా కొరివీ వీరభద్ర స్వామి అని ఉంటది సార్
హ్మ్
ఇంగ అక్కడికి వెళ్తం సార్ బానే.
హ్మ్ఁ ఇప్పుడు ఎప్పుడన్నా మరీ యాత్రలకి వెళ్ళినప్పుడు ఏమన్నా బోటింగ్ చేస్
అంటే బోటింగ్ అంటే చేయలేదు సార్ భద్రాచలం వెళ్ళినం గాని సార్ భయమైంది ఎందుకంటే బోటింగ్ లా ఆ ఏమన మిస్ తిక్కే పడతమని బోటింగ్ చేయం సార్
హ్మ్ఁ
భద్రాచలం వెళ్ళినప్పుడు చేసినాం పోయినాం కానీ బోటింగ్ చేయలే అక్కడ
హ్మ్ఁ
ఆ ఏమన ప్రాబ్లం అయితది అని ఇంగ పోలే
ఎందుకని అండి భయం ఎందుకు భయం ఎందుకు
అ భయం ఏమంటే ఇగ ఏ ఒకసారి ఎవరో పడ్డారని టాపిక్ ఉంది కదా అనీ మాకు భయం.
హు అప్పుడు పడవ మునిగిందండి
ఆ పడవ మునిగిందని వెళ్ళలే
హు నేను వెళ్ళానండి నేను వెళ్ళాను నేను వెళ్ళాను వైస్ వైజాగ్ బీచ్ లో తిరిగాను ఆ అదే మాదిరిగా అదే మా అక్కడ షిప్స్ ఉంటాయి కదా షిప్స్ ఎక్కను
ఆ
హు అట్లెం లేదండి అన్నీ ఉన్నా అన్నీ ఎక్కాను
అవున సార్
హు మరి గుడికంటే ఎక్కువ ఏ గుడి వెళ్తుంటారండి హలో గుడికి టెంపుల్ కి ఏ టెంపుల్ కి ఎక్కువ వెళ్తుంటారు ఊ చెప్పండి గుడికి గుడికి ఏ గుడికి వెళ్తుంటారు ఎక్కువ
ఉప్పల్ టెంపుల్
ఆ మేడం ఎక్కువ ఏ టెంపుల్ కు వెళ్తుంటారు
ఆ
ఆ ఎక్కువ ఏ టెంపుల్ క వెళ్తు ఉంటారండి
వెళ్తాం సార్ అంటారు అనంతరం వెళ్ళాం వెళ్లి ఇంకా కాళ్ళు మంచిగా బయటికి వెళ్ళి వస్తాం కాబట్టి కాళ్ళ చేతులు కడుపుకొని మంచిగా
హు అక్కడ పలహారం పలహారం ఏ పలహారం ఫేమస్ అండి అక్కడ టెంపుల్ దగ్గర
లడ్డూ
లడ్డు ఎప్పుడైన తిరుపతి మరి తిరుపతి వెంకన్న స్వామి దగ్గరకి వెళ్ళారండి
ఆ వెళ్ళేలా సార్ మీరు వెళ్ళారా ఏమో వెళ్లేలే
హు ఆ నేను వెళ్ళానండి టూ టైమ్స్ వెళ్ళాను హు చాలా బాగుంటుందండి అక్కడ ఆ మే గాని మరి ఇక్కడ వడ్డించే నైవేద్యం గాని లడ్డూ గానీ చాలా బాగుంటుందండి
అవునా లడ్డు బాగుంటాది కదా
ఫేమస్ అండి తిరుపతి లడ్డు ఫేమస్ అట్లనే అన్నవరం కూడా వెళ్ళానండి మన సత్యనారాయణ స్వామి దగ్గరికి అక్కడ కూడా మీకు తెలుసు పాల ప్రసాదం కూడా తెలిసే ఉంటది కదా మీకు ఆకులో పెట్టిస్తారు ఉమ్ చాలా బాగుంటది అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం
అక్కడ రథాలు అవి చేస్తారు సార్ రథం చేస్త
అవునండి నవదంపతులు వస్తూ చేస్తుంటారు
ఆహ అవున సార్
ఇంక మీరు ఎక్కడ తప్ప ఇంక ఎక్కడికి వెళ్ళలేదండి భద్రాచలం తప్ప
అంటే వరంగాల్కి వెళ్ళినాం భద్రకాళీ టెంపుల్ దగ్గరకి
అంటే అప్పుడు మ మరి ఏదన్నా జాతర చేసినప్పుడు ఏమన్నా కోళ్లను కానీ మేకలు ని ఏమన్నా చేస్త చేస్తారా దానికి దేవుడు తమ సమర్పిస్తార
ఆ వేములవాడకి పోయినప్పుడు మేకను కోస్తాం సార్ ఇంకా మనం మొక్కుకుంటేనే చేయ్యాలి లేక పోతే లేదు మన మొక్కు ఆ వెములవాడకి వెళ్ళినాం వెములవాడకి వెళ్ళినాం మెడారం పోయినాం మీరెళ్ళార
మాకు నియరెస్ట్ కాదులెండి అవన్నీ మాకు ఇక ఫేమస్ మాకు అ టు తెలువుదసులు
ఆహా వేములవాడ
మాకు తెలవదండి మాకు మాది మాకి ఇంకా ఇటు ఫేమస్ ఏది ఆ తెల విజయవాడ ప్లస్ తిరుపతి, ఆ ఇటె గుడులు ఐడియా ఉన్నాయి కాదండి మాకు తెలణ అనేది ఇక అసలు టచ్ లేదండి
అవునా బాగుంటది సార్ వేమల బా వెేములవాడ రాజన్న దేవుడు మస్తు
అసలు మీకు ఆడ టెంపుల్స్ ఐడియా ఉండదండి మళ్ళీ యాదగిరి ఉంది కదా యాదగిరిగుట్ట ఇక అది ఒకటే తెలుసు బట్ వెళ్ళలేదు మేము కాకపోతే అదొక ఒకటే తెలుసనమాట
ఆ వేములర
ఉమ్ బాగుంటుంది మా పేరు విన్నలేకాని కానీ పెద్దగా అంత టచ్ లేదండి
అవునా ఎప్పుడైన్నా వెళ్ళండి సార్ బాగుంటది ఎప్పుడన్న వెల్
ఉమ్ వెళ్తానండి వీలు చూసుకని వెళ్తాను నేను ఈసారి మీ మీ సైడ్ వచ్చినప్పుడు మాకు పిలిచి భోజనం పెట్టాలి ఉమ్ ఏటమాసం పెట్టి, ఏటమాసం కూడ పార్సిల్ ఇవ్వాలి మరి ప్లస్ మావోళ్లు తింటారుగా
ఆ మీవోలు తింట ఆ పెట్ మీవోలకి పెడతాం లే, మీకిష్ ఆ ఇష్టం సార్ మీరేటన్నయెల్ రండి మ
ఉమ్ ఒకసారి వచ్చానండి మహిబాద్ మహిబాదు ఒకసారి చిన్న వేరే పని మీద వచ్చా నేను ఇక్కడ ట్రైన్ దగ్గర సిసిఐ దగ్గరకు వచ్చానండి మీకు సిసిఐ ఐడియా ఉందో లేదో కాటన్ కార్పొరేషన్ అని గవర్నమెంట్ వా ఆఫీస్ ఉంటుండే రైల్వే స్టేషన్ నుంచి అటు బాగ ఈ మర్రి చెట్లుంటయండి మీది ఓన్ మైబాదా పక్కనే ఏదన రూరల్ డిస్ట్రిక్ట్ విలేజ
ఇక్కడే మహబదే
కె
అదే అంటే ఇక్కడే మొబ్బాద్ స్టేషన్ దగ్
ఒకె ఓన్ విలేజ అండి సారీ సారీ ఓన్ హౌస
ఓన్ హౌస సార్
డాడీ మమ్మీ ఎంచే
మమ్మీ ఓ హౌస్ వైఫె సార్ డాడీ బిజినెస్
బిజినెస్ ఒకే ఏ బిజనెస్ బిజనెస్ అంటె ఒకే ఎంతమంది అండి మీరు మో ఒకే తమ్ముడు ఏం చేస్ వుంటాడు గుడ్ గుడ్ ఎక్కడ అక్కడేనా
ఆ ఇక్కడే
కాలేజెస్ ఉన్నాయి మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయ
ఆ ఉన్నాయి ఉన్నాయి మాక్ బానే ఉన్నాయి ఉన్నాయ్ అందు అక్కడే ఫ్రీ సీట్ వచ్చింది సార్ ఫ్రీ వచ్చింది అక్కడే చేస్తాండు ఆయన సెటిల్ అయితే మాకు కష్టాలన్ని పోత్
ఓకే ఇంకా ఇంకా
మ్మ్ ఆ అవును సార్ ఇక జాబ్ వచ్చిందంటే మా అయని ఇంకో టూ ఇయర్స్ ఇబ్బందులు పడాలి సార్ మేము ఇంకో టూ ఇయర్స్ ఇబ్బందులు పడాలి గంతే
అయిపోతుంది ఆఫ్టర్ దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్ ఇప్పుడు ఫైనల్ ఆ ఇంటర్వ్యూ సెషన్స్ పూర్తియితే ఆటోమేటిక్గా కాల్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దానికి సంబంధించి వస్తాయండి
అవునా సార్ మ్మ్
అట్లం లేదు ఏ ఏ స్ట్రీమ్ ఉన్నారండి ఏ స్ట్రీమ్ ఉన్నారండి బి టె
ఈ స్
ఈసియి ఓకే ఓకే మాది కూడా అదే బ్యాక్ గ్రౌండ్ లేదు ఈసీయి తర్వాత వచ్చేసి సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్ ను కంప్లీట్ చేశాను తి నేను బీటెక్ ఈసీ వచ్చేసి ఈసీ కంప్లీట్ చేస్తున్నాను అంటే కూడా దానికి రిలేట్ టెడ్ లోనే కంప్లీట్ చేశా ఎస్ ఎస్ పి అని సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్
జాబ్ చేస్తున్నారా సార్ మీరు
ఫ్రమ్ హోమ్ అండి ఇంటి దగ్గర
అవునా
నియరెస్ట్గా ఇంకా ఏ టెంపుల్ కి వెళ్ళారండి
ఇన్కమింగ్ లేదు స మెడారం ఎళ్లాము అ కొమారేల్లి ఆ ఐలోను ఎళ్ళాము
ఆ కొమరవేల్లి మల్లన్న జాతారా ఆ ఐడియా ఉందండి పేరేడి ఫేమసే కద మేడం
ఆ వరంగల్ దగ్గర ఫేమస్ సార్ ఆ ఐలోన్ అంటే
ఉ
బాగుంటది అఐలేను కూడా అనుకున్న కోరికలు నేరవె ర్
ఆ మేడం
అనుకున్న కోరికలు నిల్వే నిల్వే
ఓకే అంద ఫేమస్ టెంపల్ కూడా మేడం అది ఇన్న అనే ఎక్కడో ఎదో సాంగ్ లో కూడా ఉంది
ఆ అ సార్ మీరు ఏ ఏం టెంపుల్కి వెళ్తారు సార్ మీకు ఇష్టమైన ఏం టెంపుల్
ఇక్కడ ఇక నీరెస్ట్గా మేడం అంటే నీరెస్ట్ గా ఏం లేవు మేడం ఏదైన అకేషన్ ఉన్నపుడు అఫిషియల్గా వెళ్ళటమా ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం
ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆ